హలో
హ వినిపిస్తుందా
పిస్తుంది
ఏంచేస్తున్నావ్
ఆ
ఏమ్ ఏం చేస్తున్నావు అంటున్నా
పడుకున్న
అయ్యో అవునా లంచ్ చేశారా మరి
లంచా చేసిన
ఏం చేసిండ్రు
మేమా వెజ్ రైస్ చేసాము ఇంకా పెరుగురి రైతా చేసాము
అవునా పెరుగురు అయితదా అది ఎలా ఉంటది
రైతా అండి రైత
ఆహా పెరుగు పచ్చడియా
కాదు రైత అంటారు
మేము పచ్చడి అంటాము అండి పెరుగు పచ్చడి
అంటే దాని నిల్వ పచ్చడి త్రీ డేస్
ఏ అలాంటిది కాదు దండి
పచ్చుడి అంటున్నారు అయితే
మ్మ్ హ్మ్ అట్లనే అంటామండి మేము ఏం చేస్తున్నార్ పిల్లలు
ఏం లేదండి నాకు అసలే మొన్నటి వరకు దవడ నొప్పి ఉండే
అయ్యో ఎందుకండి
దవుడ నొప్పి ఫీవర్ ఇవన్నీ వాతావరణ మార్పుల వల్ల ఇట్లా అయ్యాయి
అవునండి మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫీవర్ అలానే ఉన్నాయి అంతా అప్పుడే వర్షం వస్తుంది అప్పుడే ఎండ కొడతది
మ్మ్ దానికి తోడి పిల్లలు అల్లరు చేస్తున్నారు ఒక్కో కాడు ఉండట్లేదు మనమ అయితే అప్పట్లో చాలా మంచి గేమ్స్ ఆడుకునే వాళ్ళం
అవునండి మంచిగా గేమ్స్ ఆడుకునే వాళ్ళం బయటనే ఉండే వాళ్ళం ఇంటికి అసలు రమ్మన్న కూడా రాకపోదుము కానీ ఇప్పడికి పిల్లలు బయటకి వెళ్ళి ఆడుకోమన్నా కూడ లేదు ఆడుకో పోన్ ఫోన్ కావాలి మొబైల్ కావాల్ కాలే టీవీ చూత్తం అల్లర అల్లరి చేస్తా ఉంటారు
నేనైతే ఇంటి పక్క వాళ్ళతో ఆడుకోవడానికి పోతే మళ్ళా నను సం పి పిలిచి పిలిచి పిలిచి ఎన్నోసార్లు పిలిస్తే అప్పుడు తినడానికి వచ్చే దాన్ని ఫస్ట్ ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్ ఆని మల్లా ఆడుకోవడానికి పోవడానికి మళ్ళా తినేట మళ్ళా తినే టైం కి మళ్ళీ విలిచేటళ్ళు అట్లా ఓన్లీ తినే టైం మాత్రమే నేను ఇంటికి వచ్చేదాన్ని
అవునా అండి ఏమాట ఆడుకునేవాళ్ళు అంతగను
పిచ్చి తిరువులు తిరిగేదాన్ని గల్లీలు గల్లీలు తిరిగేదాన్ని కిరాయి షాపులల్లా సైకిల్లో ఆంబోత్ అ ఐదు రూపాయల సైకిల్ తాత ప్లీస్ తాత అని సైకిల్ మొత్తం తొక్కేదాన్నండి
బానే అనుకున్నరు మరి మీరు
బై మిస్టేక్ గా గర్ల్ గా పుట్టింది అస బాయ్ గా పుట్టాలి అనేటోళ్ళు
అవును మరి మీరు చెప్పినయి ఆడ్లానేే ఉన్నయి మరి
ఆ తెరుసండి చెట్లేక్కేదాన్ని బుట్టలు ఎక్కేదాన్ని చింతకాయలు తెంపేదాన్ని అలా నేరు పండ్లు తెంపేదాన్ని జామకాయలు తెంపేదాన్ని.
వామ్మో మీరు బాగానే చేసారండి అన్నన్ ందుకే మీ పిల్లల్ అంత అల్లరల్లరి జేత్
హా హి హో హొ ఈ పిల్లలు ఎట్ల ఉన్నారంటే నాకు డబుల్ త్రిబుల్ ఉన్నారు అసలు
మరి అంతే కదండి. అమ్మని మించిన కూతుళ్ళు కొడుకులే ఉంటరు కదా
అవునా
ఇంకేం మాటలు ఆడుతునే వాళ్ళండి మీ పిల్లలలకు ఆడిపిస్తారా మరి రోజు
ఆడుకుంటరు
అయ్యో ఏందండి అట్లా అనే సార్ ఒకటే సారి
ఏ వాళ్ళతోటి తినిపచ్చుడే నాకు ఘోరం అవుతుంది నేను రఫ్ అండ్ టఫ్ రౌడీ లెక్క ఉంటా మొత్తం అవన్నీ పనులో చేయడం నాతోటి కాదు
ఎంతనా ఉన్నా పిల్లలు పిల్ల తల్లి తల్లి అవుతుది కదండి తినిపించ్ వాళ్ళకి అన్నీ నేర్పించాలి కదా ఆడిపించాలి అన్నీ చేయిస్తే
మీరేం ఆడుకునేవాళ్ళు చిన్నప్పుడు
నేనూ ఎ క్కువ కబడ్డీ కో కో ఇట్లా ఏమంటరు తొక్కుడు బిల్లా అ ష్ట చెమ్మ
అయ్యో మీరు అంతా గిట్లాంటి బ్యాస్ చ మగువా బ్యాచ్ తోటి అసలు పడే కాదు ఎప్పుడు గొడవలు ఏ మీరేంటి సాంప్రదాయ ఆటలు మేము చూడు
హామ్ ఏంటిది మీరు చెట్లు ఎక్కుతే అవి భాష
టైరును పట్టుకనే కొట్టుకుంట ఊరు మొత్తం తిరిగటోళ్ళం బట్టలు చినిగిన ఏం చినిగిన
చీ అంత ఎట్లా ఉంటది ఏంది అసలు.
చిన్న నిక్కర్లు వేసుకొని అప్పట్లో వేరే ఉంటుండే మొత్తంమ నను వస్తున్నా అంటే అందరు సైలెంట్ ట్ ఉంటుండే
అబ్బో మొత్తం వీళ్ళు చెప్పినట్టే చెప్తుర్రుగా.
అవును అట్లనే ఉంటుండే నా మాట శాసనం లెక్క అయ్యేది అప్పట్లో కానీ ఇప్పుడు. గాలి మొత్తం దిగింది
అయ్యో అదేందది ఎట్లాంటుంది
ఏమో ఇక పెద్ద పెరుగుతున్నటప్పుడు ఇక చిన్న పిల్లలు ఇక్క ఎట్లా ఉంటాం ఇక
అంతే లేండి
మళ్ళా నేను మా పుట్టింటికి వెళ్ళ అనుకో అక్కడ నేను చిన్నదాని కా మళ్ళీ అట్లానే చేస్తా పిల్లల్ని వదిలేస్తా అంటే నా వాళ్ళ నాన్నమ దగ్గర ఉంచితే నేను కదా అనే పుట్టింటిపోయి ఫుల్లు తింటామా డి ఆడైతే నాకే కొడి వేస్తడు చికెన్ కావాలా బేటా మటన్ కావాలా బేటా నేను తెచ్చిస్తాను తిిన అంటాడు నేను మస్తు వివాహ భోజనం వింతైన వంతకంబు లెక్క ఆరగిస్త
మొత్తం ఆహారప్రియులు లాగా ఉన్నారు కదండి మీరు
అవును మీరు ఎట్లా చేసేవారు హు హూ.
మేము కూడా అంతేగాని మరీ అంత కాదు ఇంకా గారాభంగా
ఆహా మీరు ఏం ఆడేవారు అంటున్న
అదే చెప్పు ప్పను కదండి ఇట్లా అష్ట చెమ్మలు కచ్చ కావవాలు ఆ ఇంకా ఏంటి క్యారం బోర్డ్స్ ఇ ఖోఖో కబడ్డీ అట్లా ఆడుకునే వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు అయితే నేను కబడ్డీ బా ఆడేదాన్ని అసలు
కబడియా మీకొచ్చా
ఏంటండి ఎట్లా మాట్లాడుతుండ్రు కబడ్డీ మస్త్ ఆడేదాన్ని మేము సెలెక్ట్ సెలెక్ట్ కూడా అయినాము సెలెక్ట్ అయినం మంచిళ్ళ కూడా వెళ్ళినం అంటే మంచి రు కంటే ఇట్లా వెళ్ళి న కూడా అది సెలెక్ట్ చేసాను ఆ స్టేట్ లెవెల్గా స్టేట్ లెవెల్ అంటే కానీ దాంట్లో సెలెక్ట్ అవ్వలేదు కాని ఇ స్కూల్ తరఫ నుంచి అయితే వెళ్ళాము మేము ఇంకా రన్నింగ్ పార్టిసిపేట్ చేసి దాన్ని బాగా ఖోఖో కబడ్డీ ఇంకా త్రోబాల్ అని వాలీబాల్ ఇట్లా బాగా ఆడుకునేవాల్లమ్ చిన్నప్పుడు ఇంకా నాకైతే ఫుల్ ప్రైజెస్ కూడా వచ్చన్నాయి స్కూల్ ఉన్నప్పుడుయితే
స్కూల్ లో గేమ్లు ఆడేదాన్ని కాదు మా దగ్గర మొత్తం బోలి బోలి పల్లి పల్లి ఇట్లాంటి గేమ్స్ అదేటోల్లం
అవునా
ఇంకా గుర్తుందా మీకు ఎటైన ఇట్లా వెళ్ళినప్పుడు ఇల్లులు కట్టుకునేటప్పుడు ఇసుక ట్రాక్టర్ తోటి వస్తారు కదా అందులో పిట్ట గుడి చేసి చేతులు పెట్టి
అవునువును బాగుండిటవి ఇట్లా మొత్తం ఇల్లులా ఇట్లా ఏమంటారు రంధ్ర లాగా చేసి
ఆహా మీరు చేస్తున్నారా అట్లా
ఆహా చెట్లు ఆడుకునే వాళ్ళం అట్లా ఇంకా కాళ్ళతోటి కూడా కాళ్లు పెట్టి మొత్తం కాళ్ళలో మట్టి వేసే సరికి ఇట్లా ఇల్లులాగా తయారయ్యేది ఫుల్ ఆడుకునే వాళ్ళం మేమ్ కూడా అలాంటివి
బోర్లాట డాక్టర్ సెట్స్ ఇప్పుడు
ఓ ఫుల్ అండి చిన్నప్పుడుైతే మాకు ఫుల్ ఉండేటి ఆ మనట నిజంగాని మేము అసలు వంట అయితే ఇట్లా నిజంగానే చేసే వాళ్ళం చిన్న చిన్న పాత్రలు మమ్మీ అయితే ఫుల్ గా తిట్టేదండి అవన్నీ మాడకూడ లోహి
నేనైతే పసుపు, కారం తెలివకుండ తీసుకపోయినా ఒక రోజు కాళ్ళల్ల పడ్డది.
అయ్యో.
ఇగ నన్ను ఇంటికి పోయినంక తుక్కు తుక్కు కొట్టింది.
అయ్యో, ఇ కనీ చిన్నప్పుడు అన్నిీ బాగుంటాయట్ల మేమైత్ తిక్ మేము గూడ ఎ మా ఇంటి పక్కన వాళ్ళు ఉండే వాళ్ళు అందరంగల్సి ఇట్లా కొంచ కొన్ని రైస్ ఇట్లా కూరగాయలాగ ఇవి కలెక్ట్ చేసి మొత్తం ఇట్ల అన్నం వండుకొని. పూ నిజంగనే ఇట్ల చేసుకొని తినేవాళ్ళమండి.
లోపల బిర్యానీ చేసేవాళ్ళ చిన్నప్పుడు.
ఏ చిన్నప్పుడు బిర్యానీ అంటెనే తెలవదు అసలు మాకు.
మా ఇంట్ల గుడ
మరి ఏమన్నన్నా అన్నం కూరలు, కూరగాయలు చికెను మటను ఎగ్. స్ అంతే బిర్యాన్ మీ ఇల్లు ఎక్కడ అండి? అంటే తె ఉండే గావచ్చు గనీ మాకు తెలీదు ఇదంత, బిర్యానీలు అవి ఇవని.
అట్ల మటన్ కరీ చేస్
ఆ అవును అండి మ మమ్మీ చాన బాగా చేస్తది.
జెండా వందనం వచ్చిందంటే బంగ్ గ బ్యాంగిల్స్ ఆరెంజ్, వైట్, గ్రీన్.
అవునండి నేనైతే ఫుల్లు ప్రతిసారి కొనేదాన్ని. ఇప్పటికి కూడా గాజులన్ని అలానే ఉన్నాయండి అసలు వేసుకోవడం లేదు ఏం లేదు. ఒక్ ఒక్క రోజు కోసం ఆ గ్రీన్. కలర్ గాజులు, వైట్ కలర్, ఆరంజ్ కలర్ గాజులు కొనడం, మెహందీ పెట్ పోవడం స్కూళ్ళల అయితే మేము మనీ కలెక్ట్ చేసే వాళ్ళం, అందర్ పిల్లల దగ్గర అంటే, ఎవరి క్లాస్ వాళ్ళు. కలెక్ట్ చేసి మొత్తం రిబ్బెన్ తీసు. కచ్చి డెకరేషన్ ఐటమ్ తీసుకొచ్చి మొత్తం ఎవరిది బావున్టది ఏ క్లాస్ ది బాగుంటది అని ఇట్లా మొత్తం. ఆ మస్త్ డెకరేషన్ చేస్కునే వాళ్ళం అండి ఇంక పుల్ గొ గొడవల్ గూడ అయ్యేటి దాని వల్ల అసలు.
అవునా, నేను ఇప్పుడు పుట్టింటికి పోతే డైరెక్ట్ నా పాత చిన్నప్పటి గాజులు ఉంటయి, మా నాన్న ఇగోరా నియ్యి ఇవి అన్ నిక్ జుపెడతలో పెట్టల దాషి పెట్టిండు.
అవునా?
ఆ నేను ఆడే నా బొమ్మలు అంటే, నేను ఇప్పుడు టైలరింగ్ కుట్టు మిషన్ చేస్తా నాకిష్టము. అప్పట్లో నా ఫస్ట్ టైలరింగ్ అయితే నా బొమ్మకి. చేసిన కుట్టిన డ్రెస్ తెల్సా చాలా బాగొచ్
అవునా.
అసలు కుట్టే వాళ్ళం బొమ్మలకు. మీరు కుట్ టిరా.
ఓహో కుటీరు గుర్తుంది నాకు కూడా. అంత ఎక్కువ ఏమి కాదు కానీ ఇట్లా మే నే ఇట్లా చిన్నీలతోటి ఇట్లా శారీ కట్టుకున్నట్టు అట్లాట్లా కట్టుకుని ఆడుకునే వాళ్ళం చిన్న. చిన్న సారీస్ తోటి ఇల్లు లాగా అని కట్టి ఇట్లా చెట్ లాగా వేసి ఇంట్లోనే ఫుల్ ఆడుకునే వాళ్ళం ఇది నా ఇల్లు ఇదిని ఇని ఇంటి పక్కన. పక్క వాళ్ళతో వాళ్ళతోళలు అడుకునే వాళ్ళం మేమైతే.
ఇంకా చున్నీల తోటి జడ ఇంత పెద్ద వాళ్ళు. జాడ మల్లె పూల జాడ. అనే వాళ్ళము.
అవునండి ఫుల్ అసలు బాగుండేట అప్పుడు ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు అసలు గుర్తు చేసుకోవడానికి అవన్నీ.
ఇంకా కొన్ని రోజులు అయితే వీటినే పాటాలు లెక్క ఇత్తడేమో ఇంకా.
అవును ఇంకా మేమైతే. అయితే మా మా అక్క వాళ్ళు ఉన్నప్పుడు చిన్నప్పుడు కొంచెం చిన్నగా ఉండే దాని వాళ్ళయితే ఇట్లా ఏమంటారు చింత చెట్లు ఉంటాయి కదా చింత చిగురు చింత చిగురు దాంట్లో ఉప్పు కారం అవన్నీ వేసి వడేల్లాగా చేసే వాళ్ళండి. నా చెప్తుంటే నోరు ఊరుతుంది అసలు మొత్తం నోట్ల నీళ్ళు వస్తున్నాయి.
చింతకాయని తాడికి కొట్టి ఉప్పు కారం వేస్తారు గట్లన్న.
చింత చిగురు అండి ఆకులు ఉండవా చిన్న చిన్న లేత ఆకులు.
అవును
దాన్నే దాంట్లో ఉప్పుకరలు అన్ని వేసి దన్ని ఆ రోడ్లో వేసి దంచి ఇట్లా వడేలులాగా చేసేవారు వడయాలు వడలు వడలు.
ఏమో అంటున్నా ఫస్ట్ టైం వింటున్నా.
అవునా చాలా బాగుంటాయండి ఇంకా జామ్ జామాకులు ఇంకా చింతపండు ఉప్పు కారంమే దీనంత వాళ మస్తు ఉండేట అవి అయితే.
మీరు చెప్తూంటే నాకు తినబుద్ధి అవుతుంది నేను వెళ్ళి తింటా మరి బాయ్.
హ్మ సరే బాయ్.